మీరెవరండి
నా పేరు మధు అండి బాగున్నారా ఎక్కడి నుంచండి
ఎక్కడి నుంచోలేండి తిన్నారా అండి ఆయాం రాయలసీమాండి
రాయలసీమా నా ఏంచేస్తుంటారండి స్టడీ నా జాబ్ అ
ఆ ఖాళీ అండి
కళీనా ఎందుకండి
ఖాళీ అండి ఏం ఏం చెయాలండి జాబ్ చేయ్యాలా స్టడీ చేయాలా
ఎవరండి
నేనండి
మీరేం చేసేదో నన్ను అడిగితే నాకు ఎట్లా తెలుసండి మీర్ మీరేం చేయ్యాలనుకున్న మీరేమ్ ఏం చేయ్యాలి అనుకున్న మీకె ఐడియా లేదు కాకపోతే నేను చెప్తా అండి
సరేలేండి బోన్ చేశారా అండీ
ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు
మేమ అండి పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి అండి
ఈ రోజు ఎళ్తున్నారా అండి
అవునండి ఈ రోజు
ఎక్కడండి మీ మీ ఊరు నుంచి ఎంత దూరం ఉంటదండి డిస్టెన్స్
టెన్ కిలోమీటర్స్ అండి అంతే
టెన్ కిలోమీటర్స్ ఎలా ఎళ్తారండి ట్రైన్ లో ఉన్నా లేకపోతే కార్ లోనా బస్సు లోనా బైక్ లోనా
దేంట్లో అండి తెలిదండి కాని పోవాలండి ఇప్పడికిప్పు ఇప్పుడు అనుకున్నాం పోతున్నామండి
అవున అండి
ఉం పొద్దుటినుంచి చాలా పూరండి
ఊరా
ఉ
ఎందుకండి
ఊరండి ఏమండి ఏం జాబ్ లేదు చదువుకో చదువులేదు ఇంట్లోనే అండి ఖాళీగా
ఆఫ్ తిన్నారండి
తిన్నామండి
ఏంటండి స్పెషల్ ఈరోజు
టమోటో రసం అండి
టమాటె రసమ
ఉం మీరు తిన్నారా అండి
అవునండి
ఏం తిన్నారండి
రోటీ పచ్చేడండి
అవునా అండి మీరేం చదువుకున్నరండి
నాకుడ ఏం చదువలేదండి టెన్త్ వరకె చదువుకున్నా నేను వర్క్ చేస్తానండి
ఏం వర్క్ చేస్తారండి
ఏదో కంపెనీలో చిన్న
ఇలా మాకు కూడా జాబ్స్ ఏమై ఉం టాయా అండి టెన్త్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు
జాబ్స్ అంటే జాబ్స్ ఉన్నాయండి వర్క్స్ చేయాలి చేసుకోవాలండి ఉంటేయండి బానే ఇస్తారు ఒక పదైదు వేయిలు
వాతావరణం ఎలా ఉందండి మీ సైడు
ఎండ ఈ రోజు అంతగా ఏం లేదండి కూలుగానే ఉన్నది మరి ఇది ఎండ గొట్టి చెమటలు పారేంతా ఎండ ఏంలేదండి బానే ఉంది మీకండి
నార్మల్గానే ఉందండి.
పెళ్ళికి వెళ్ళి ఏం చేస్తారండి ఇప్పుడు ఈ రోజెల్లి
ఈ రోజు వెళ్ళ ఏం లేదని తిండి పంకోడమే ఇంగ అయిపోయింటదండి. ఈ రోజు ఆ మ్యారేజ్ రేప్ అండి పెళ్ళికొడుకు కు చేయడం అయిపోయింటది. కానీ మేమే లేట్గా వెళ్తున్నాం అండి. అసలు వెళ్ళకూడదు అనుకున్నాం. వెళ్తున్నాం అండి రేపు వెళ్దాం అను కున్నాం రేపు వెళ్దాం అన్నా దీర్ఘంలో అన్ని ఎక్కడ డ్రై పెట్టేసామండి ఇస్తరు చేసుకుందాం అనుకున్నాము. ఏ పని అవ్వలేదు. పడుకొని ఉన్నాము. ఇప్పుడుకిప్పుడు వాళ్ళు
ఎవరెవరు వెళ్తున్నారండి.
నేను మా అమ్మ మా నాన్న
ఓకే ఎంతసేబడుతది అండి జర్నీ
ఎంతసేప అండి. ఒక హాఫ్ అన్ అవర్ లో పోయి ఇంట్లో ఉంటాం.
ఆ మంచిగ ఉంటదండి వ్యూ అక్కడ
ఉ బానే ఉంటారండి.
వెళ్ళే రూట్లు వ్యూ ఏమైనా మంచి పాయింట్స్ ఉన్నయ
ఏమి లేవండి అట్ల ఏం లేవు హలో
ఆ చెప్పండి
చెప్పండి మీకు పెద్ద పండుగ ఏదండి
ఏంటండి
మీకు పెద్ద పండగ ఏది అండి.
ఉ
హలో
ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఏంద సౌండ్ వస్తుంది.
కిందక వెళ్తున్నా అండి సౌండ్ అవట్లేదు. మిద్ద పైన ఉన్నాయి నా కిందకి వెళ్తున్నాండి.
హ్మ్
ఉమ్
వెళ్ళిపోతున్నారా అండి ఇప్పుడు
అవునండి వెళ్లిపో
అబ్బా సౌండ్స్ వస్తున్నాయండి బాగా
టీవీ పెట్టాం అండి అందుకే
హలో
చెప్పటి
విశేషాలు అయిపోయిందా అండి ఈరోజు ఏం చేసారండి
ఖాళీనే
వర్క్ ఎమ్ లేదా ఈరోజు
ఉమ్ వర్క్ అయిపోయిందండి ఆల్రెడీ
అయిపొయింద అండి
ఇంకా ఒక వన్ అవర్ చేస్తే అయిపోతుందిండి
అవునా అండి గ్రేట్ అండి
తిన్నారా అండి ఆఫ్టర్నూన్
తిన్నామండి
ఏంటది
చెప్పాకదండీ అన్నం టమాటా రసమనీ
మార్నింగ్ కూడా అదేనా అండి
ఈవినింగ్ కూడా అదే అండి నైట్ కూడా అదే అండి
మార్నింగ్ టిఫిన్సలాంటివి చేయరా అండి మీరు
డి మేము రిచ్ కిడ్స్ కాదండి పూర్
ఉమ్మ్ హలో
చెప్పండి
ఉమ్
ఉమ్
ఎక్కడైంది మీరు టెన్త్ చదివింది
మా ఊర్లో అండి
ఏదండి మీ ఊరు అంటే
మా ఊరు మా ఊరే అండి
ఎక్కడండి మీది
చాల దూరం లేండి
ఏ స్కూల్ అండి మీరు చదువుకుంది
గవర్నమెంట్ స్కూల్ అండి
ఎన్ని పాయింట్స్ ఒచ్చాయండి టెన్త్ లో
టెన్ పాయింట్ టెన్ అండి
హొ మీరేనా టాపర్ స్కూల్లో
నేనే నండి టాపర్
నీ మీ పేరేంటో అన్నావ్ మీ మీ పేరెంట్స్ ఎమ్ చేస్తుంటారండి
మా పేరెంట్ కసిగుర్చుందండి ఇప్పుడు
మీ నాన్నమ్మ అమ్మ ఏం చేస్తుంటారండి వాళ్ళ వర్క్
వ్యవసాయం అండి హమ్ చెప్పండి ఇంకేంటండి విశేషాలు మీ పేరెంట్స్ ఎమ్ చేస్తుంటారండి ఎలా ఉన్నారు వాళ్ళు
మా పేరెంట్స్ కూడా ఎమ్ చేస్తరండి అదే వ్యవసాయం
వ్యవసాయం మ్ ఫార్మర్స్ ఏ ఉమ్మ్ మీకేం ఫంక్షన్స్ లేవా అండి ఇప్పుడు ఉమ్
మళ్లీ ఎప్పుడు అండి రిటర్న్
రేపే అండి రేపు రావాలి మళ్ళీ రిటర్న్
రేపే ఒచ్చేస్తారా రేపే పెళ్ళి పెట్టుకొని భారత్ వరకు ఉండరా అండి
లేదండి ఉండమండి
ఎందుకని
మాక్ పండుగ వస్తుందండి ఇల్లు కూడా తుడుచుకోవాలిగా మేము
అండి ఎప్పుడు అండి
పంతొమ్మిది.
పంతొమ్మిదా రేప్ పదమూడే కదండి ఇంకా ఫోర్.
రేపద్నాలుగండి రేపద్నాలుగండి. రేపు వస్తాం కాబట్టి పదహైదు పదహారు క్లీన్ చేసుకోవాలండి ఇల్లు.
హూ
పదిహేడు పజ్జెంమ్ది ఇంకెన్ని ఖాళీ ఉన్నాయి మ్మ్ ఎక్కడ అండి కంపినీలో ఉన్నారాండి సౌండ్స్ వస్సున్నాయ్
కంపెనిలో ఉన్నా.
అవునా సరే సరే లేండి మీరేం తిన్నారండి.
అవునా. రోటీ పచ్చడండి పన్నెండేండ్ల లోపు రోట్.
రోటి పచ్చడా ఓకే.
ఎల్లి పోతున్న. అవునండి.
ఉహు.
మందెక్కైన గుడ్లూ. అస్సలేం జరిం జరిగిందో తెల్వది. ఆగండి.
ఏంటండి చెప్పండి. హలో.
హలో.
చెప్పండి.
చెప్పాలండి మీరే ఓకే అండి బాయ్.
బాయ్.